అప్పుడే కాల్ కట్ జేష్ణవా హలో వినిపిస్తుందా హలో వినవడుతన్దానే హలో
హలో
ఆ వినబడుతుంది. నువ్వు అప్పుడే కాల్ కట్ జేషనవ్ కదా నేను వెంటనే చేసేసర్క్ మళ్ళ కాల్ రాలేదేమో నీకు నాకినవడతాందే నీ ఇనవడతలేదా
ఆ ఇనవడలే ఇప్పుడు ఇనవడుతంది నేను చెప్పాలే అంటే నాకు కాల్ రాలే
ఆహ్ నువ్వు కాల్ కట్ చేసిన వెంటనే నేను చేసినా కదా అందుకు రాలేదేమోని నేను ఆ అమ్మాయితోటి మాట్లాడిన్నే నేను మధ్యాహ్నం అప్పుడెప్పుడో పొద్దుగాల నువ్వు ఆగవే పిల్లలు ఏడుతల్లు అన్న అన్నవ్ చూడు ఆ అదేమో పిండి పిండుతల్లు అని
అయితే నేను గిట్లా నెంబర్ ఉంటాయి కదానే రేట్ ఇయ్యామంటరు కదా నేను ఫైవ్ స్టార్ వొత్తి సబ్మిట్ చేసే లోపే నువ్వు చేయవచ్చు అందుకే నాకు కాల్ రాలె
అదే అందుకే నీకు కాల్ రాలె నాకేమొ అనుమా నువ్వు నెంబర్ పెట్టినవు కదా ఎంబటినే
ఆ
వాట్సాప్ ల నేను కాపీ కొట్టి ఏబట్టే చేసినా ఆ గా నెంబర్ టైప్ చేసుకునుడై తే గ్యాప్ వత్తది
ఇంకా ఫైవ్ కాల్స్ ఉన్నాయి నా మాక్కాది
ఏ ఏమయితంది రెండు మూడున్నాయి ఇప్పుడు ఫస్ట్ దాంట్ల పది దాకా జీరోలే ఉన్నయి ఇప్పుడు నువ్ మాట్లాడింది
నువ్వు అవి ట్వంటీ కాల్స్ చేసి ఇచ్చి తీసుకుంటారా తీసుకొనిస్తారా అనేది
అవును
అప్పుడు ఇప్పుడు మా
ఏమో అసలు ఎట్ల చెక్ జేత్తరో మరి ఫస్టు ఇప్పుడు మనకు ఫీచర్స్ ప్రాజెక్ట్ల గనుక ఇది మిస్టేక్ ఉన్నది, అది లేకుండా చెప్పుండ్రి, ఇది లేకుండా చెప్పుండి అంట్రో తెలువదు కదా మనకు ఖచ్చితంగా. అర్థమైందా నేన్నది. ఫస్ట్ ఒకటి మనకు పిక్చర్ ప్రాజెక్ట్ ఇచ్చి, బొమ్మలు ఈ చిత్రల్లో ఇది ఉన్నది ఇట్ల జెప్పాలా, అట్ల జెప్పాలని అన్నది గుర్
నాకు రాలేనేను నేను చెయ్యాలే అప్పుడు
చేయలేద నువ్వు అది దానికి వెయ్ రు
ఆహా నేను ఫస్ట్ ఫస్ట్ చేసింది నేను చెయలే అది ఓన్లీ అక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళకే ఇట్ సైడ్ రాలే
హా హా ఓన్లీ మహుబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళకే వచ్చిందేమో
ఆ ఒక పిక్చర్ ఇచ్చి దానికి ఒక ఇరవై వాక్యాలు చెప్పుకున్నారు అన్నావ్ కదా
గమాఏవలో మాట్లాడిన టాపిక్ ఇద్దరు ముగ్గురితోటి మాట్లాడవచ్చు సార్ అంటాంది ఆ వాళ్ళు ఏ టాపిక్లు మాట్లాడతాలో మరి ఏం మాట్లాడతాల్లో మనమైతే అన్ని సోది ముచ్చట్లే గని కదా
కాదే ఇప్పుడు ఇగో పిల్లల గురించి మాట్లాడమనుకో అదొక టాపిక్కే అయితాంది కదా
టాపిక్ గని ఇట్లా మనం ఉత్తిగా మాట్లాడుకుంటలేమా
మరి గంతే వాళ్ళు ఏమన్నారు జస్ట్ కన్వర్జేషన్ అన్నారు బూతులు వాడొద్దని చెప్పిల్లు
హ్మ్
ఏదైనా టాపిక్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే సంభాషణ కావాలే వాళ్ళకు. అది తెలుగులోనే కావాలి అన్నారు. నువు హెడ్ సెట్ పెట్టుకున్నావా?
లేదు లేదు నా కొడుకును బయట తిప్పుకుంటూ మాట్లాడతున్న నీత్
మరి నేను జెప్పిందే మళ్ళ నాకెందుకు ఇనపడుతాందో!
ఏమోనే ఇయల పొద్దున్నుండి పని చేసి చేసి సచ్చిపోయిన, మల్ల మా మామ వచ్చిండు మల్ల మా అతున్నది ఆమ పొద్దుగాల పోయింది. మా వాళ్ళ ఆడబిడ్డోళ్ళ ఇంటికి మేము పో అన్నప్పుడు పో షాత కాదు గాని, ఇప్పుడైతే పోయింది. వొద్దన్న ప్పుడు పోయింది ఆ పొద్దుగాల పోయింది ఇప్పుడు సాయంత్రం వచ్చింది. బట్టలు పిండుడు, ఇల్లు తూడ్సుడు, బాత్రుం కడుగుడు, పిల్లుగాళ్ళు పో వాష్రూమ్ పోవుడు, అమ్మ రెండు రోజుల మూడు రోజుల బట్టలు అట్నే పెట్టింది పిండుకుండ. ఏం పని షాత కాదు
ఆ హ మా ఆయనకు జరమొచ్చింది ఆయన కిిరాయి పోయిండు.
అన్ని చేసి ఇప్పుడు ఇంతముందు సాయం త్రం పండుకుందంరా ఉన్నది దిని పండ్దం రా అంటే మా మామ వచ్చిం నాకు తెల్వనే తెల్వదు మా మామ ఎప్పుడొచ్ ఇనవడుతాలేదానేే. హలో ఆగు పోదువ్ హలో అ హలో వినవడుతలేదానే? హలో హలో హలో
ఆ చెప్పే.
చిన్నానే ఎవర్దన
నాకేం ఫోన్ రాలే నువ్వే నీది సౌండ్ ఇన్నబడు ఉన్నటుండి ఒక రెండు నిమిషాలు సౌండ్ ఇన్న పడతలేదు మళ్ళీ వినబుడుతాంది
అవున ఇ్యో ఇగ నేను ఆలో ఆళ అంటూనే ఉన్నాను నువ్వేం రెస్పాండ్ అవుతలేవని నేను చూస్తాను
నాకేం వినబడుతలే ఇంతకు ముందు కూడ అట్లనే అయింది కదా అనీ, కా అట్లనే జూత్తాన మళ్ళీ ఇనబడుతదని. ఇప్పుడు ఏం జేత్తాండవే ఎమో సౌండ్ ఇనవడుతాంది.
రోడ్డు మీద నడుచుకుంటు నీతోటి మాట్లాడుతాన్నే, మా వోళ్ళు ఇంట్ల ఉన్నరు. ఆళ్ళ సెల్లుల సప్పుడకి ఏమి వినబడుతలేదు. వాళ్ళి ద్దరు ఇంత సౌండ్ పెట్టుకొని ఇంటాళ్ళు.
మరి కనీసం కొంచెంమన్న పెట్టుకొన్
మ్మూ ఇగ మ మ మా ఆయన అంటాడుగా, మా మావ రాంగనే నైంటీ తీసుకురావాలా తిన్నావా లేదా అని అడుగుతాండు.
గాళ ఎంతక పోని పట్టిచ్చు
నేన్ క్రెడిట్ కార్డు అప్లై చేసిండే ఆ క్రెడిట్ కార్డు గీక్కుంట డీజిల్ కొట్టించుకుంటాడు వచ్చిన పైసలు వీళ్ళకి ఇచ్చుకుంటూ తిరుగుతాడు మరి ఆ క్రెడిట్ కార్డు ఎట్లా కట్టాలె ఈఎం ఐ ఎట్లా కట్టాల అనేది లేనే లేదు ఇప్పుడు కారు ఈఎంఐ ఇరవై మూడు వేలు ఎక్కడ నుండి తెచ్చి కడతలే
ఆ క్రెడిట్ కార్డ్ ఎట్ల వచ్చింది అప్లైకియమని డబ్బులు తీసుకున్నారా
కున్నారు డబ్బులు పదిహేను వేళ్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నెల రోజుల తర్వాత ఆ పైసలు పడతాయి అన్నారు అవి పడతాయో మరి వీడానికి గ తాండు అ దానికే కట్ అయితయో ఇంక నెల కాలేదు ఇరవై మూడు తారి కొొత్ నెల ఇరవై మూడో తారీఖు ఎప్పుడుొత్తదో అప్పుడు అడగాలి అమేడంకి పడతాయో పడవో అ స్
అడు క్రెడిట్ కార్డ్ల మనీ ఫిక్స్ చేసిలాని పదిహేను వేలు
ఊ
అలా క్రెడిట్ కార్డ్ డబ్బులు ఫిక్స్ చేసి ఇలా మీరె
నేను చేసి నే అక్కకాడ మూడు రూపాయల మెతికి అడిగి పదిహేను వేలు కట్టిన మళ్ళ నెల రోజులకి ఇత్తా అని చెప్పినా ఆ
మరి ఇప్పుడు అవి మీ ఆయన యూజ్ చేస్తాండ ఆ కార్డు ఆయనకి ఎందుకు ఇచ్చినావు్
ఇయ్య లేదె మొన్న రూమ్ రెంట్ కట్టకుం టే ఓనర్ ఆంటీ వెళ్ళిపో అంది హినవడ్తలేదా నాకి వినబడతాంది నీ వాయిస్ మంచినే హలో హలో నీది డాటా అయిపోయినట్టున్నది అందుకే నీ కాల్ వినబడతలేదు వాయిస్ కరెక్ట్గా ఇది రీచార్జ్ తోటి అయిపోతుంది కదా హలో లైన్లలోనే ఉండే పది నిమిషాల్ దాకా హలో హలో అంతకనివ్వ ఏం చూసినావే ఆ సెల్లుల నాకైతే అర్థమే అయతలేదు నువ్వేం చూసినావో వాయిస్ వినవర్తలేదు స హలో హలో మా కటి కటి కటి కటి కటి ఉహ్ సో హలో